హలో ఆహ్ ఏం జెస్తాడు
ఏ నేనా ఇందాక్ ఇక్కనేే అంటే గుడికెళ్ళాను గుడికెళ్తుంటే అక్కడ స్కూల్ పిల్లలు గనిపించారు నువ్వు గుర్తుచ్చావ్ అయితే ఫోన్ జెసినా
అవును అంటే గుడి ముందే ఉంటుంద మీకు స్కూలు
ఆహ్ నువ్వ్ గూడా అదే స్కూల్లో చదువుకున్నావ్ గద మన ఇద్దరం క్లాస్.
ఆహ్ అవును కానీ నాకు అన్ గుర్తు లేకుండె అవును రైటె మన స్కూల్ దగ్గర గుడి ఆ మసీదు అవి అన్నీ ఉండేట్టివి గదా.
అదే అదే ఇందాక వెళ్తుంటే అక్కడ బయట పిల్లలు కనిపించారు ఇగ మన స్కూల్ డేస్ గుర్తొచ్చాయ్ అయితే మాట్లాడదామని ఫోన్ జేస్నా.
మ్మ్ హుఅలానే ఉందా స్కూలు ఏఅన్న మార్పులు చేశార అంటే రంగులు అలాంటివి ఏవన్న ఎసార.
ఆహ్ అంటే నాడు నేడు ప్రోగ్రామ్ కింద రంగు లేసారు కంప్యూటర్ ల్యాబ్లు గూడా వచ్చాయని చెప్తున్నారు బయట కనిపించిన పిల్లలు.
అవునా అ మా ఊర్లో అంటే మనం చదువుకున్నప్పుడు మా ఊళ్లో స్కూల్ లేకుండె గానీ ఈ మధ్య గడుతున్నారు అన్నీ డెవలప్మెంట్స్ చేస్తున్నారు మా ఊర్లో గూడా.
మ్మ్ అంటే స్కూల్లో మీ ఊర్లో గూడా స్కూల్ ఉందా.
ఈ మధ్య కడుతున్నాము అన్నట్టుగా అన్నారు కాని కడుతున్నారా లేదా నాకు గూడా తెలిదు.
మ్మ్ అంటే మరి మీ ఊర్లో స్కూల్ ఉంటే మీరు మా ఊర్లో ఎందుకు వచ్చి చదువుకున్నారు అని అడుగుతున్నా అంతే.
అదే అంటున్నాను మనం చదువుకునేటప్పుడు లేదు గాని ఈ మధ్య గడుతున్నాము అన్నట్టుగా అన్నారు.
అచ్చా అవునా అంటే ఈ మధ్య చాలా ఊర్లలో కొత్త స్కూళ్లు గడుతున్నార్లెండి. ఏమిటి అలానేే మీ ఊ లోడ వచ్చింది అనుకుంట శాంక్షన్ అయితే గడతారు గదా.
హ్మ్ అదే అన్నర్ గాని ఇంకా పని ఏం స్టార్ట్ అయినట్టుగా లేవు లే
హ్మ్ కాని ఎండకాలం గట్టేస్తే
ఆహ్ కట్టేస్తారు అనుకుంటా ఇగ మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయితే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి గదా.
హ్మ్ అంతే కదా మళ్ళీ పిల్లలు వస్తారు జాయినింగ్స్ అవి ఇవి ఉంటాయ్ కానీ ఎలాగో వెంటనే ఓపెన్ జెయరు ఒక రెండు మూడు సంవత్సరాలు పడుతాయి అనుకుంటాం మీ ఊర్లో ఓపెన్ జెయాలంటే.
ఆహ్ అలాగే పడుతదేమో ఇగ చూడాలి అంటే ఇక్కడ నుంచి పక్కరుకి ఎళ్ళి చదువుకోడం ఇబ్బంది పడుతున్నారు అనేసి. మా ఊర్లోనే గడుతున్నారండి ట స్కూల్
హ్మ్ మనమైతే అప్పట్లో స్కూల్ కెళ్ళడానికి ఎంత ఇబ్బంది బడే వాళ్ళమొ. వాగులు వంకల్ దా కొంట పోయేవాళ్ళం
నిజమే ఆ వర్షం పడ్డప్పుడు అయితే ఇంకా చాలా బాగా వచ్చేది
అందులో తడుచుకుంటూ అయినా వెళ్ళే వాళ్ళం గాని ఒక్క రోజు కూడా స్కూల్ మానేసే వాళ్ళం కాదు
నిజమే అప్పుడైతే తడిచినా పర్లేదు ఏం కాదు అనుకుంటూ వెళ్ళే వాళ్ళం ఖచ్చితంగా అటెండెన్స్ ఉండాలి అంటూ అప్పుడు వెళ్తే టీచర్లు కూడా ఎందుకు వచ్చారు ఇంత కష్టపడుతూ అనే వాళ్ళు
పుస్తకాలు తడిచిపోతాయని మన అమ్మ నాన్న తీసుకు కొని వాళ్ళ నేత్తి మీద పెట్టుకుంటే మనం తడుచుకుంటూ వాగు దాటేసేవాళ్ళం
నిజం మనం తడిచిన పర్లేదు అ కాని పుస్తకాలు తడవద్దు అంటూ ఎంతలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం వాటిని
అంతే కదా అంటే మళ్ళీ స్కూల్ కెళ్ళి చదవాల్సింది ఆ పుస్తకాలే కదా మనం తడిచిన ఆర్ పోతే పుస్తకాలు తడిస్తే కారబైపోతాయి కదా
నిజమే అందుకోసమే వాటిని నాన్న వాళ్ళకి ఇచ్చి మనం వాగులో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు
కానీ అప్పుడు అంతగా ఏం భయమే సేది కాదు కానీ ఇప్పుడు చిన్న వాగు దాటాలన్నా భయమేస్తుంది ఎందుకో
నిజమే ఆ ఎన్ ఏంటే ఇప్పుడు అందులో ఏమన్నా ఉంటాయేమో అంటూ భయపడుకుంటూ వెళ్లాల్సి వస్తుంది
హ్మ్ మాకఐతే అయితే ఒకసారి ఇలానే జరిగింది స్కూల్ కి వెళ్దామని వెళ్లాం వర్షాకాలంలో దాటడానికి వెళ్తుంటే మధ్యలో ఒక పాము వచ్చింది
అవునా మాకు కూడా ఒకసారి ఇలాగే అయింది అంటే ఈ సమ్మర్ హాలిడేస్ లో హాఫ్ డేస్ స్కూల్ ఉంటాయి కదండి అప్పుడు హాఫ్ ఇంటికి వస్తుంటే దారిలో ఈ పొలాల్లో తిరిగే పందులు వచ్చాయి మాకు అడ్డంగా అప్పుడు మా అందరం భయపడ్డాం అస సలు మామూలుగై కున్ని
కానీ ఎప్పుడైనా ఎంతైనా మనకు ఆ ఏజ్ లో ధైర్యం ఎక్కువ ఉండే అనిపిస్తుంది నాకైతే
నిజమే ఆ వచ్చినా కూడా సైలెంట్ గా వా అవే వెళ్ళిపోతాయిలే అన్నట్టుగా కాసేపల నిల్చొని ఉండే వాళ్ళం మేము
మేము అక్కడ పాము వచ్చింది అని సర్లే వేరే దారిని వెళ్దామని వేరే దారికి వెళ్ళాం వెళ్ళి చూస్తే మళ్ళీ అక్కడ కూడా పాము ఉంది కదా
మీకు భయమే లేదండి సైలెంట్ ఇంటికి వచ్చారా లేద మళ్ళీ వెళ్ళారా స్కూల్
లేదండి ఇగ కాసేపు అక్కడే వే చేస్తాం అది వెళ్ళిపోయిన తర్వాత వాకు దాటేసి స్కూల్క వెళ్ళాం స్కూల్ క వెళ్ళకుండా ఉంటామా చెప్పండి ఆ ఏజ్ లో
నిజమే అవును మన ఇద్దరం క్లాస్ మేట్సే కదా నాకు ఇట్లా ఎప్పుడు చదవలేదా అంటే నేను రానప్పుడు నువ్వు పోయినావా స్కూల్ కి
అంటే మీరు వేరే ఊరి నుండి వస్తు సర కదా
ఆ అవును రైట్ ట్టే కదా
ఉమ్ అంటే మేము బాగా మేం దాటాల్సిిన సనా వాగ వేరుగా మీరు ద టల్సిన వాగ వేరుగాదా
ఆ అంటే వేరు అంటే ఒకటే వాగు ఇద్దరు ఊళ్ళ కి వస్తాయి కాని మీరు ప్లే వేరే ప్లేస్ నుంచి మేము వేరే అే ప్లేస్ నుంచి వచ్చేవాళ్ళం కదా
మ్ అదే అదే మీ ఊర్లో ముందు స్టార్ట్ అవుతుది కదా తర్వాత అదే మా ఊరు సైడ్ వెళ్తుది
ఆ అవునవును రయి
అంటే అందుకే మీకు ఇది గుర్తులేదు అనుకుంటా
ఆ అ అదే మరి మాకైతే ఇప్పుడు అట్లా పాములు అలాంటివి ఏం కలవలేదు అనేసి ఆలోచిస్తున్నాను అయినా అదే అయినా స్కూల్ డేస్ అట్లా ఆడుకునే ఆటలు అవన్నీ మళ్ళీ ఉండేవి కదా
అంతే కదండి ఒకరోజ అైతే మేము అందరం కలిసి వాలీబాల్ ఆడుకునే వాళ్ళం చేతులకు ఎంత దెబ్బలు తగిలినా కూడా ఆడుకునే వాళ్ళం
అవును నిజమే బల అని పిచ్చేది వాలీబాల్ అప్పుడప్పుడైతే కబడ్డీ కూడా ఆడేవాళ్ళు
అప్పుడు ఏం తెలియదు కాండి అమాయకంగా ఉండే వాళ్ళం అందరం కలిసి స్నేహితులతో ఆడుకునే వాళ్ళం ఇప్పుడైతే ఇక్కడ ఇంట్లోనే ఉండడం అయితుంది బయటికెళ్ళడం కూడా లేదు
నిజమే ఆ మైదాంనం లో దిగి ఆ ఆడుకుంటుంటే అసలు టైమే తెలిసేది కాదు ఆ బ్రేక్ ఇచ్చారంటే చాలు గ్రౌండ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళే వాళ్ళం కదా
మళ్ళీ మనప్పుడు ఆటల కోసం పెట్టిన పి డంటే అది ఆటల కోసమే ఇచ్చేవాళ్ళు ఆడుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలకి అసలు అలా లేనే లేదు
నిజమే వాళ్ళకి ఏమంటారు పీటీ పీరియడ్ అన్నా కూడా అప్పుడు ఎవరో ఒకరుసారి వచ్చి నా సిలబస్ అయిపోలేదు నేనే తీసుకుంటాను క్లాస్ అంటూ చెప్తారు వాళ్ళకి అసలు గేమ్స్ అనేదే ఉండదు కదా
అదే కదా మనకైతే అస్సలు అట్లా లేకుండే కదా మంచి గేమ్స్ పీరియడ్ అంటే ఎల్లా ఆడుకునే వాళ్ళం అందరం
నిజమే ఆ ఖచ్చితంగా గేమ్స్ పీరియడ్ అంటే గేమ్సే ఉండేటివి వేరే ఏవి అంటే వేరే సార్లొచ్చి నేను తీసుకుంటా అని అడిగేవాళ్ళే కాదు.
మ్మ్ అంటే మళ్ళీ మనం చదువుకుంది కూడా ప్రభుత్వ పాఠశాల కదా. సో అంత టార్చర్ ఇ ట్లేమ్ చేసేది గాదు మంచి గనే ఉండేది.
అవును మన ఫ్రీ టైమ్ లో మ నం ఎంజాయ్ చేసేవాళ్ళం గదా. క్లాసులు చెప్పే టైమ్ లో వాళ్ళు క్లాసులు చెప్పేవాళ్లు అంతే. స్పెషల్గా ఇదే చదవండి ఇట్లా అన్నట్టు ఏం చెప్పలేదు వాళ్ళు.
మ్ కాని అలా ఉంటేనే మానసిక వికాసం కూడ పెంపొందుతుంది కదా. ఓన్లీ సబ్జెక్టే చెప్తానంటే పిల్లలకి ఏం గూడ రాకుండా పోతది.
నిజమే వాళ్ళకి కంటిన్యూగా చదివే చెప్పిన గూడ వాళ్ళకు గూడ ఏం ఎక్కదు కాసేపు అట్లా బ్రేక్ ఇస్తేనే వాళ్ళు గూడా వెళ్ళడానికి ఫ్రీగా ఉంటారు వాళ్ళు.
మ్ సరే స్కూల్లో అయినా అలా జరుగుతుంది, ఇంటిక వచ్చాకైనా ఆడుకొనిస్తున్నారు తల్లిదండ్రులు అంటే, అది కూడ లేదు మళ్ళి ఇంటికొ చ్చాక ట్యూషన్లంటూ మళ్ళ ఎటో ఒకదిక్కు పంపిస్తున్నారు.
నిజమే వాళ్ళకి స్కూల్ లో చెప్ స్ట్రెస్ సరిపోదు అంటూ మళ్ళీ ట్యూషన్స్ అది ఇది అంటూ దానికి సపరేట్ షెడ్యూల్ వేసుకొని పంపిస్తున్నారు.
మ్మ్ పిల్లల తల్లిదండ్రులు జీ తమంత పిల్లలు చదువులకే అయిపో తున్నట్టు అనిపిస్తుంది నాకైతే!
నిజమే వాళ్ళకసలు కాలీ టైమ్ గూడ దొ క్కట్లేదు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోడానికి కూడ టైం ఉండట్లేదు వాళ్ళకే
ఇంకెక్కడ ఉంటది చెప్పండి. స్కూల్ నుండి రాగానే ఫ్రెషప్ అవమంటారు, ట్యూషన్ కి పంపిస్తారు. ఇంకేం ఆలోచిస్తారు ఇగ
నిజమే వాళ్ళు చూ వాళ్ళ కెరీయర్ గురించి తప్ప ఇంకేం ఆలోచించడానికి అసలు వాళ్ళకి టైమే లేదు.
మ్మ్ ప్రతి ఒక్కరు మేమే ర్యాంక్ తెచ్చుకోవాలి, మేమే ఫస్ట్ రావాలి, మేమే మంచి కాలేజ్ లో చదవాలి, లే అదే ఆలోచన ఇంక వేరే ఏం తెలిలే
నిజమే ఆ మార్కులు వస్తున్నాయి గాని, వీళ్ళకి విలువలేవా పెద్దవాళ్ళని గౌరవించడం, ఇలాంటివైతే ఏవీ తెలియట్లేదు అని అనిపిస్తుంది నాకైతే!
ప్పానండి నేను అయితే అబ్జర్వ్ చేశాను ప్రతి ఒ క్కరు ఇంతే ఒక్కరని కాదు ఇ అందర కాదు అందరూ అంతే ఉన్నారు
ఇ అంతే కదండి ఈ స్కూల్లో కనీసం నేర్పిస్తా అయినా వాళ్ళు నేర్చుకుంటారు కానీ స్కూల్లో అవన్నీ చెప్పడానికి టైం యాడ ఉంటుంది వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేయడానికి సరిపోతుంది వాళ్ళకి
మనకైతే మంచిగా యోగ్ యోగ వేపించే వాళ్ళు మంచి విషయాలు చెప్పే వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు బాగుండేది ఎంతైనా
చేస్తూ అలా గ్రౌండ్ లో కూర్చుంటే బలే అనిపించేది ఆ గేమ్స్ అవన్నీ కూడా బాగుండేటివి కదా
అవును మరి ఇంకా మీకు ఇది ఏమైనా ఆటలు గుర్తున్నాయా దాన్ని తొక్కుడు బిల్ళ ఆట ఆడేవాళ్ళం కదా
ఆ గుర్తుంది అ తొక్ తో కుడు పిల్ల ఆట గుర్తుంది ఆ ఏమంటారు బండలు పెట్టి కూడా ఆ కుంటాయ్ కదా నాలుగు బండలు ఏదో ఆ ఆట కూడా గుర్త తుంది నాకు భలే అనిపిచేవి అవన్నీ
మ్మ్ ఎప్పుడైతే పిల్లలకి మొన్న పిల్ల సార్ మా ఇంటికి ఏదో మాట్లాడదామని నేను చెప్పాను మీరు ఐదుగురు ఉన్నారు కదా నాలుగు బండలు ఆడుకోండి అంటే అవున్ అవును అనుకుంటే సంతోషంగా వెళ్ళిపోతున్నారు
నిజమే ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఆటలు అంటే ఏంటో కూడా తెలియట్లే మనం చెప్తే అవునా ఆడుకుంటాం అంటూ ఎంజాయ్ చేసుకుంటే వెళ్తున్నారు
ఎంతైనా మనమన్న ఆడు కూన అవతలి ఇపుడూ ఎక్కడ ఆడుతున్నారు చెప్పండి ఫోన్ లో ఆడుతున్నారు అంతే
నిజమే ఆ ఫోన్ పట్ కొని గంటలు తరబడి కూర్చు కూర్చుంటున్నారు సరిగ్గా రాత్రి పుట్టిన నిద్ర కూడా పోవట్లేదు వాళ్ళు
హ్మ్ పిల్లలకి మళ్ళా దానివల్ల అసలు బయట ప్రపంచం గురించి కూడా ఏం తెలియట్లేదు
నిజమే అండి ఇ ఈ పిల్లలకి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు కదా
మ్మ్ అంతే కదా మరి ఇంకా చదువుకుంటారా ఏం చేస్తారు ఇప్పుడు?
చదువుకోవడమే ఇక
స్కూల్ విషయాలు మాట్లాడకుండా
సరే అండి తప్పకుండా చేస్తాను
బాయ్ మరి
అ